ఆ ఏం చేస్తళ్ళు
ఏందో ఈ వెదరా బయట వాతావరణం అంతా చల్లగా ఉన్నదాక్క
వాతావరణం చల్లగ ఉన్నాది మాకు మొత్తం మబ్బేసింది రాత్రేమో వర్షం పడ్డాది ఫుల్లు మళ్ళీ ఇప్పుడు కూడా మొత్తం మబ్బు వేసింది చల్లగాలి వస్త తుంది ఉమ్ షాపింగ్ గురించి ఉమ్ ఏం చేస్తాన్
ఏం ఉన్నాయక్క ఏం లె
పిల్లలు ఏం చేస్థానృ
పడుకున్ పడుకున్నార అక్క
పడుకున్నారా ఏం చేసిల్లు వంట
అక్క
వంట
వంటా ఎగ్ ఎగ్ పొడి ఏసాం అక్క
ఎగ్ పొడా ఆమ్ బాబు పడుకున్నాడా
ఆ పడుకున్నాడు
స్కూల్ ఉంద ఈరోజు
ఇవాళ లేదక్క
ఏ స్కూల్ లేదా ఆల్ డే అయిపోయిందా ఆ ఉంది ఎల్లొచ్చింది పాప పాపకుంది బాబుక్ మండే నుంచి పెట్టిల్లు కానీ మండే అమావాస అవుతుంది కదా పంపట్లే బుధవారం నుంచి వం తం బాబుని ఉ బాబుకు సెకండ్ సాటర్డేనా ఈ రోజు లేకపోతే ఎవ్రీ సాటర్డే ఉండదా
ఆ
ఎవరీ సాటర్డే ఉండదా సెకండ్ సాటర్డే నా
అక్క
బాబుకు ఎవరీ సాటర్డే ఉండదా లే పతే సెకండ్ సాటర్డే ఆల్డేనా అంటున్నా ఆ ఎవరీ సాటర్డే సండే ఉండదు
ఉ
ఉమ్ పక్కన పిల్లలు వాళ్ళతో ఆడతాడా బాగా
ఆ ఆడతాడుక్క ఎప్పుడు మట్టిలోనే ఆడతానేరుస్తా ఉంటాడు
ఇంగ పిల్లలంటే అంతే ఇగ మట్టిలోనే ఆడతారు ఎక్కువ ఇంకా సిటీలలా మట్టి ఉండదు కాబట్టి కొంచం నయం ఉ
మీ పిల్లలు ఆడుకుంట్ర
మా బాబు క్రికెట్ క్రికెట్ పిచ్చి మా బాబుకి మా పాప ఏమో ఇంగ పక్కన పిలలుతోటి ఆర్తది మా పాపా
హ
ఉ
వంటలు ఏం
బెండకాయ పుల్ ఈ రోజు బెండకాయ పులుస్ చేసిన ఉ బెండకాయ పులిస్ చేసిన ఈరోజు
అ
ఉ బెండకాయ్ బెండకాయి ఇప్పుడు కొంచెం పులుసులు అయి త్తనే పిల్లలకు పోతాయి అట్లా అందుకే పుల్సు చేసిన ఇంకా బాక్సులు పెట్టినప్పుడు అప్పుడు కొంచెం రెండు రెండు కర్రీస్ ఉంటాయి. అలా అంటే ఇంట్లోండాలి కాబట్టి మ్
అవును
షాపింగ్ మీరు షాపింగ్ ఏమేం షాపింగ్ చేస్తారు ఏ పండుగలకు? ఎక్కువ ఏస్తారు మీరు షాపింగ్
మేముక్క ఎక్కువ ఏ పండుగ బతుకమ్మ పండగకి చేస్తాం ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఆషాఢ వస్తు ఇప్పుడు ఆషాఢ మాసంలో కూడా ఇప్పుడు ఆ దేవుళ్ళ అని ఇప్పుడు ఎక్కువ జాతరలు జరుగుతాయి కాబట్టి వాటికి కూడా చేస్తా
మాక్కడ కూడా ఇప్పుడు ఆశడంలో మస్తు ఆఫర్స్ పెడతారు. బై వన్ గెట్ వన్ అని మళ్ళీ ఇక్కడ బోనాలు ఉంటాయి కదా బోనాల కి ఆఫర్స్ బాగా ఉంటాయి ఇంకా పాత స్టాక్ అంతా తీసు క్ పెడతారు అక్కడ మళ్ళీ శ్రావనము అవన్న కొత్త షాక్ పెడత ఉంటాయి కాబట్టి ఈ పాత స్టాక్ ని ఆఫర్ లో పెడతారు ఈ షాపింగ్ ఇంకా మేము ఆఫర్ లో ఉన్నప్పుడుయితే ఇప్పుడు ఇ ఆశడంలో పోతాం కొంచెం బై వన్ గెట్ వన్ వత్తాయి కదా అవి తీసుకుంటాం మేము మంచిగా
మ్ ఆ మేం కూడా అంతే మేం కూడా అట్లనే వెళ్తాం అక్క. మాకు ఇక్కడ సమ్ ఇప్పుడు సమ్మర్ లో కూడా పెడతనే ఉంటారు ఆఫర్లు. ఆషాడంలో కూడా పెడతారు ఎక్కువ
నువ్వా
ఏ ఎక్కువ మాక్కడ ఇప్పుడు ఇవ్వండి అంత ముంది పెద్ద పెద్ద షాపులు ఏమి లేవుక్క ఇప్పుడు ఇప్పుడే కాసం, కళాంజలి అట్లా పడ్డాయి ఇప్పుడు ఇప్పుడు పెద్దయి అంత ముందు జనరల్ గా నార్మల్ షాప్లే ఉండేది అన్నట్టు ఎక్కువ
మేమైతే ఎక్కువ షాపింగ్ ఉ పిల్లలకి పండుగ ఇప్పుడు రాఖీ పండుగ వస్తాదిగా రాఖీ పండగకి తీసుకుంటాం బట్టలు మళ్ళా దసరా వస్తది దసరాకి మనిషికి రెండు రెండు జతలు తీసుకుంటాం దసరాకి అయితే దీపావళికి ఏంది తీసుకోము మళ్ళీ సంక్రాంతికి తీసుకుంటాం పిల్లల కు అయితే తీసుకుంటాం మళ్ళా ఇంకా ఆ తర్వాత అంత పండగు ఇంట్లో ఉంటే కొత్తయి ఏస్తారుము షాపింగ్ ఇగ ఒకవేళ సమ్మర్ లో అయితే పిల్లలకి ఏ షార్ట్స్ లాంటివి, టీ షర్ట్ లాంటివి బావుంటాయి కదా అని ఇంకా సమ్మర్ లో అలాంటివి చూస్తాం.
ఆ
మీరు సారీస్ ఎక్కువ కొంటారా?
కొంటాం అక్క మేం డ్రెస్
లు డ్రెషెస్ తీసుకోరా?
డ్రెస్సెస్ కూడా తీసుకుంటాం గానీ ఎక్కువ శారీస్ అంటేనే ఇ ష్టం నా
ఉ డ్రెస్సెస్ శారీస్ అయినా అంటే ఎట్లా తీసుకుంటారు కాటనా సిల్కా
ఉహు ఫాన్సీలో తీసుకుంటాం ఎక్కువ పట్టులో తీస్ కొందాం
ఉ మీ బాబుకి ఎప్పుడు ఎక్కువ ఎక్కువ షాపింగ్ చేస్తరు మీరు
మే మా బాబుకి ఎక్కువ ఇప్పుడు స్వనంలో ఎస్తం
ఉ
అయితే ఇప్పుడు దసరాకి తక్కువ
మీర్ దిస్కోరా
మేము గూడ తక్కువనే మేడ తక్కువ తీసుకుంటాం అక్క ఎక్కువ ఎక్ అంటే మేము అంటే ఇప్పుడు శ్రావణంలో పూజ చేసి వరలక్ష్మివ్రతం చేసినప్పుడు అమ్మవారి కాడ పెడతాం కదాక్క అప్పుడే ఆ పెట్టెస్ సరే ఎక్కువ కాస్ట్ తీసుకొని అది బతుకమ్మ వరకు యూజ్ జేస్తాం అన్నట్ అంటే ఇప్పుడు ఎ ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఇది తీసుకొవచ్చ రేపు మళ్ళీ ఇంకో మోడల్ వస్తుం అట్లా అట్ల ఎన్ని గావాలె
ఉ అవును
ఇప్పుడు ఈ మోడల్ తీసుకోగాని మళ్ళీ ఇంకో మోడల్ వచ్చారుకి ఇగ అంటే కొ ఉన్న వాళ్ళకంటే ఏం కద ఇంకా కొంచెం లేని వాళ్ళంటే కొన్ని అర్థం చేసుకోవాల్ల కదా వస్తా ఉంటే అన్ని కొంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకును హై క్లాస్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉంటది కదా
అవునవు దస్ మరి సంక్రాంతికి షాపింగ్ జేత్తరా మీరు సంక్రాంతికి
ఆ
సంక్రాంతి చేస్తరు మేము అంతే దసరా సంక్రాంతి ఇగ సమ్మల్ ఇప్ ఇప్పుడన్నా పిల్లలకిఇగ పొట్టి పొట్టి బర్త్ బర్త్డేలకి తీసుకుంటాం మళ్ళీ బర్త్ డేకయితే మళ్ళీ కంపల్సరీ సార్ బర్త్డేకి ఇంగెప్పుడు తీసుకున్నా తీసుకోకపోయినా బర్త్డేకి మాత్రం తీసుకోవాలి కాబట్టి బర్త్డేకి చేస్ షాపింగ్ ఆ మామూలుగా చిన్నగా సమ్మర్ వస్తే సమ్మర్ వేర్ అప్లై చేస్తాం షాపింగ్ ఆ ఇంగా శారీస్ అయితే మ్యారేజ్ డే గాని ఈ బతుకమ్మకి వాటికే ఎక్కువ శారీస్ ఉమ్ ఆ షాపింగ్ చేస్తాము మీరు
మేము గూడా మా మా చిన్నోడి బర్త్డే ఎక్కువ తీసుకుంటా ఉంటాం బర్త్డేకి మా ఇద్దల మధ్యలో ఏమన్నా ఫెస్టివల్ ఉన్నా దానికి అట్ల తీసుకుంటా అంటాం అన్నట్టు
మిమ్మల్ళీ మా ఇండ్లోలో ఎప్పుడైనా ఫంక్షన్స్ బొడ్రాయి.
అవును.
బొడ్రాయి అని ఆహ్ గజస్తంభం అని. లేకపోతే పెళ్ళిళ్ళు మెచ్యూర్ ఫంక్షన్స్ ఇలాంటి వచ్. వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు కూడా షాపింగ్ చేస్తాం.
ఆహ్.
మీరు చేస్తార అలా.
ఆహ్ చేస్తాం ఎక్ తక్కువ అక్క.
ఉమ్ తక్కువ షాపింగ్ చేస్తారు.
అంటే బడ్జెట్స్ బడ్జెట్ని బట్టి.
ఉమ్ బడ్జెట్ ని బట్టి.
చేస్తామా అంతే.
ఉమ్ షాపింగ్స్ అన్ని. మీ దగ్గర బానే ఉంటాయేమో షాపింగ్స్ షాపింగ్ మాల్స్. ఉమ్.
రెండే రెండు ఉన్నాయి అక్క షాపీ మాల్సు లేవు ఎక్కువ.
ఉమ్.
అక్కడ రెండే రెండు ఉంటాయి అళ్ళా వచ్చినయే ఉన్నాయే ఉంటాయి అన్నట్టు ఎక్కువ.
ఆహ్ ఏ మాదంటే ఇక్కడ. ఇంకా మాకుకైతే ఇక్కడ బాగానే ఉంటాయి షాపింగ్ మాల్స్ చాలా ఉంటాయి ఎడ చూసినా షాపింగ్. మాల్ షాపింగ్ మల్స్ ఉంటాయి మాకాడ. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ వడితే అక్కడ అమ్ముతూనే ఉన్నారు. షాపింగ్ ఎక్కడ పడితే అక్కడ షాప్స్ పెడుతనే ఉన్నారు. లు మార్కెట్స్ అని అవన్నీ అట్లా కూడా పెడుతున్నారు. ఇప్పుడు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. మీకు ఎక్కువ ఎప్పుడు షాపింగ్ చేయడం అంటే ఇష్టం మీకు.
ఉమ్ మాకు.
ఏ పండకి. కి చేయడం ఇష్టం మీకు ఎక్కువ.
మాకు దీపాలకి చేయడం ఇష్టం.
దీపావళికి ఎక్కువ ఇస్తరేతే మషపు ఉమ్ దసరా. ఎక్కువ చేస్తాం షాపింగ్ దసరాకి ఆహ్ బర్డేల. చేస్తాం ఎక్కువ మళ్లీ ఉమ్. ఇట్లా ఏదన్నా ఫంక్షన్స్ లాంటివి ఉంటే. మళ్ళా అప్పుడు చేస్తాం షాపింగ్స్. ఫంక్షన్స్ లాంటివి.
ఫ ఫంక్షన్లకి చేస్తా.
ఆడపాడుచూ ఏవన్న రాఖీ రాఖీ. పండుగలు వస్తే వాళ్ళకి వీళ్ళకి పెట్టడానికి వాటికి కూడా చేస్తాం మేము. షాపింగ్.
ఉమ్.
ఉమ్. ఉగాదికి తక్ ఉగాదికి కూడా కొత్త సంవత్సరం కాబట్టి అప్పుడు కూడా కాపోతే. ఒక సింగిల్ సింగిల్ అ అట్ల కొ చేస్తం షాపింగ్ సరే పెట్టేత్తాన్
ఓ అ